హలో న్న వష
హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి బావున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్న నండి ఏంటండి హాలిడేస్ కదా ఎక్కడికి ట్రిప్కి వెళ్ళట్లేదా
ఆ వెళ్ళామండి వెళ్ళాము ఆ ఆల్రెడి అచ్చ ఇట్లా ఫస్ట్ అయితే టెంపుల్స్కి వెళ్ళాము ఆ విజయవాడ ప్లస్ ఇంకోటి ఏంధంటే భద్రాచలం ఏ తిరుపతి ఇట్ల వెళ్ళి తర్వాత గోవా ఆ కాకినాడ ఇట్లా వైజాగ్ ఇట్లా మొత్తం కంబైన్డ్ గా చూసుకొని వచ్చామండి
మా పిల్లలండి బీచ్ క వెళ్దాం బీచ్ కి వెళ్ళదాం ఊరికే అదేండి హాలిడేస్ స్టార్ట్ అయిందిక సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి సమ్మర్ హాలిడేస్ వచ్చే వరకు మా పిల్లలు ఊరికే బీచ్కెళ్దాం బీచ్కెళ్దాం అంటే ప్లాన్ చేశామండి
ఓకే
మేము చీరాల బీచ్ కి వెళ్ళా మండి
ఆహా చీరాలలో బీచ్ ఉందా అండి
ఆ ఉందండి చాలా బాగుంటది సీ ఫుడ్ కూడా అక్కడ బాగుంటుంది అంటే మనం మనం ఎట్లా అంటే సీ ఫుడ్ కే ఇట్లా మనం తీసుకొని కేజీ చొప్పున వండిచినం అనమాట చెద్దు
ఆ ఓకే
అయితే దానివల్ల చ్ ఆ టేస్ట్ కూడా బాగుంటదండి ఫుడ్ నాచురల్ ఫుడ్ కదా టేస్ట్ బాగుంటది పిల్లలు బీచ్ లో బాగ ఎంజాయ్ చేస్తరండి బీచ్ అన్నా వాటర్ ఫాల్స్ అన్న పిల్లలకు బాగ ఇంట్రస్ట్ ఉంటుంది
అవును అండి చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటది అది ఇంకోటి ఏందంటే బీచ్లలకు వెళ్ళి వెళ్ళే ముందు ఇది ఏదో క్రీమ్స్ రుద్దుకోవాలంట కదండి లేకపోతే బ్లాక్ అయిపోతారుంటే అందరూ ని నిజమేనా అది ఆహా ఓకే
సాల్ట్ వాటర్ కదా కాబట్టి మీరు అన్నట్టు క్రీమ్స్ పెట్టుకుంటేనే బెటర్ అండి
పోకే అంటే కొన్ని ఏరియాలలా మనం మామూలుగా బోర్ వాటర్ ఉంటాయి గదా ఆ బోర్లీళ్లకు సానం జేస్తే ఏం గదు. గాని బీచ్ వాటర్కే, సముద్ర వాటర్కే ఎందుకు అట్లా అలలాన్
అంటే అండి, సాల్ట్ వటర్ కదండి.
ఈ సాల్టు ఎక్కువ ఉంటది. అన్నట్ దంట్లా అదే అదే కానీ మేము కేరళకి ఏళ్ళమండి, చాలా బాగుంది సైడ్ సిన్సు.
అంటే ఇంకా కేరళలు ప్లేస్ కూడా చాలా కూల్ గుంటదంట గదాన్.
ఆ చాలా కులుగుంటది. వాతావరణం కూడా చాలా నార్మల్ టెంపరేచర్గ్ ఉంటద అడా.
అంటే అండి, అక్కడ కొబ్బరు నూన్ తోటి వంటలు జేస్తారంటా గదా.
అబ్బో చాలా ఉంటాయండి. కానీ మనం ఆ టేస్ట్ మనము మనం వాడుకున్నన్ నూనె ఆ నూనె చానా డిఫరెంట్ ఉంటదండి. అంత టేస్ట్ అంటే మనకు స్మెల్ ఓకే గాని తినలేమండి. కొంచెం ఇబ్బంది ఇబ్బందిగ్ ఉంటది అది. అడా కొబ్బరు ఉండలు ఉంటాయండి, ఏముంటాయి ఫేమస్ అడా అవి. చక్కర్తోని కొబ్బరుండలు జేస్తారు చాలా బావుంటాయండి. బాగుంటాయ్ అడా ఇంకోట్ పడవలలా కూడా చిన్న చిన్న బోటింగ్ లలా వెలుకుంటూ చాలా మంది షూటింగ్స్ కూడా ఎక్కువ ఇక్కడ దీస్తారండి కేరళలాస్
అవునండి ఇప్పుడు ఏనుగులు కూడా బాగా గన్పిస్తాయ్ అంటగా
అబ్బోగ్ చాలా అండి. చాలా బాగుంటాయి ఏనుగులైతే అక్కడ చాలా మంద్ ది అక్కడ ఒక ఆస్ తల్ చాలా బాగుంటందండి ఆ క్లైమేట్ మొత్తము అది ఎందో లాన్ ఆ వాతావరణం చూస్తే మధ్యలా కొబ్బరి చెట్లు అంటే ఏప్ అక్కడ కొబ్బరు చెట్లకు కూడా కోకో అదే కొబ్బరికాయలు కూడా తక్కువకే దో అంటే ఇడా మనం ముగా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అంటా, అడా థర్టీ రూపీస్కే వస్తాయండి.
అంటే చె అంటే అన్నీ చెట్లు ఉన్నట్టా అందుకేనా
ఆ చెట్లు ఇప్పుడు మాక్సిమం ఎక్కువ చెట్లు ఉండే వట్టుకనే మనం అక్కడికెళ్ళే తాగుతం కదా అంటే మమూలు ఆ ఏరియాకే తీసుకొని తాగుతం గదా అంటే ఇ క్కడ నుంచి బయటికి రానికి కష్టం గాని అమౌంట్ ట్రావెల్ ఛార్జ్ అవి ఇవి అయితే గానే అక్కడైత్ తక్కువనేవా అక్కడ కొట్టిచ్చేస్తార్ కానీ ఆకు కొబ్బరి నూనె అనే తోనే చేస్తారు వంటలు బావుంటాయి గానీ, మనం అంతా టేస్టీ జేయలేమ్. ఇగా మళ్ళీ ఇగా టెంపుల్స్ కంటే మేము బీచులాలక్ ఇడా మన బీచ్లా
ఈఈ
ఆ మీరు అన్నట్టు ఇట్లా సీ ఫుడు అదే చపలు అక్కడక్కడ పట్టి ఓలల్ ఏసి పట్టి ఇస్తారు గదండి బాగుంటాయి అవి టేస్ట్ గూడా ఎందుకంటే మనక్ ఫ్రెష్ ఇస్తరు గదండి ఇప్పుడు కొంచెం ఎందంటేక్ ఆ ఫ్రెష్ ఇసరు, ఫ్రెషు ఉంటది. వాళ్ళు ఇంకు ఇంకోటి ఎందంటే మనకు హెల్త్ కు కూడా మంచిదే అంట ఏమ్ బయట చాలా తర్వాత స్టోరేజ్ అయిన చపతిన బదలు ఇవి తింటే బాగుంటాయి టేస్ట్ కూడా
అవునండి మనం తినే ఫుడ్ బట్టే కదా మన హెల్త్ ఉండేది
ఆ అది మనం తినే ఫుడ్ బట్టే మన హెల్త్ ఖచ్చితంగా ఇంకా ఇంకేడికేళ్ళారండి మీరింకా
మేమ టెంపుల్ కి వెళ్ళాం తిరుపతి టెంపుల్ కి వెళ్లాము రీసెంట్గా
ఓకే
టెంపుల్కి వెళ్ళామండి చాలా బాగుంది టెంపుల్
ఏ తిరుపతి అంటే ఏడు కొండలు కదాండి ఇగ మేము కూడా ఆ పోయిన సంవత్సరం వేళ్లమండి మంచిగన్ని మెట్లు ఎక్కుంటూ వెళ్ళిపో చాలా మంది అట్లా వెళ్తారు ఇట్లా వెళ్తారు కానీ మెట్లు ఎక్కుంటూ వెళ్తుంటే జర్నీ చేసినట్టే ఉండదు కాని జర్నీ కొంచెం అందరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే బాగుంటది రీసెంట్ గా వర్షం పడ్డదండి ఈ మొత్తం రెడ్ అంటే అంటే మెట్టు మెట్టుకు బొట్టు పెట్టు స్తారు కదండి చాలా మంది మొక్కుకున్న వాళ్ళు ఆ మొత్తం వస్తునప్పుడు మస్తు రెడ్గా వచ్చేసిందండి మొత్తం అంత
బాగుందండి అదంతా మంచిగా మేము కూడా చాలా టూర్లకి వెళ్ళామండి ఈడ భద్రాచలం
నాకు ఇప్పుడు అంటే
భద్రాచలం కూడా బాగుంటాయండి భద్రాచలం
భద్రాచలము ఇంకోటి ఏందంటే వైజాకు వైజాగ్కు అయితే బాగుంటదండి వైజాగ్
అ
బోర్డ్ ఏరియా బోట్లు అంటే షిప్పింగ్ యార్డు వైజాగ్ లోనే ఉంది కదండి బాగుంటది ఇంకోటి కాకినాడ కాకినాడ అంటే ఆ
కాకినాడ
కాకినాడ బీచ్ ఇక్కడ చాలా బాగుంటాయి అ కొన్ని బీచ్ లల్లో కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం ఇవి వెళ్తుంటే కదండి అక్కడ చాలా బాగుంటది అని చెప్పి అది ఉ అట్ల అని చెప్పి కానీ స్కూల్ హాలిడేస్ ఇక మళ్ళీ అయిపోయినాయి ఇక పిల్లలు కొంచెం భయం
కదండి
అవునండి అది మీ పిల్లలకు ఇగ ఒకటే దగ్గరికి వెళ్ళిరా అండి వేరే టీమ్ వెళ్ళలేదు ఇగ
లేదండి వాటర్ హౌస్ కి వెళ్ళాము టెంపుల్ కె ళ్ళాము హైదరాబాద్ లో ప్లేసెస్ కూడా ఉన్నాయి కదండీ జూ పార్కు ప్లేసెస్ కూడా చూసామండి
అవునవును హైదరాబాద్ లో గోల్కొండా మనం ఎవ్వరు వచ్చిన సరే గానీ ఖచ్చితంగా గోల్ ల్కొండ చూస్తారండి అది ఏందో గాని చాలా బాగుంటది గోల్కొండలో అసలు
ఇంకా జూ పార్కు చూపిస్తే చాలా పడతారు
అవునండి అవును అది కూడా కరెక్ట్
కానీ నైట్ టైమ్ లో మాత్రం నెక్లెస్ రోడ్ భలే ఉంటదండి లైటింగ్స్
అబ్బ బ్బ బ్బ దానికి ఫేమస్ అండి నెక్లెస్ రోడ్ ఇప్పుడు ఇంకా బాగ చేషిర్రింకా
అవునండి బిర్లా మందిర్ గూడా చాలా బాగుంటదంటగా పాలరాయితో చేసి
ఆ మొత్తం పాలరాయితోనే కదా మీద కొండ మీద ఉంటదండి అది మస్తుకానొస్తది అసలు
అంటే అసలు హైదరాబాద్ అంటే నే బిర్యానీ బిర్యానీ అంటె హైదరాబాద్ కదండీ
ఆ రైట్ కరెక్ట్ హైదరాబాద్ లో బిర్యానీ బాగుంటాయండి తినాలని చోట పతీ దాంట్లో తినొచ్చు పారడైజ చ పారడైజ హైదరాబాద్ లో ఎక్కువ ఇష్టంతోని తినేది ఏంటంటే పారడైజర్ అనేది తింటారు చాలా కానీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుదండి వెయిట్జేయాల
అవునవునండి అవును
చాలా మంది హీరోయిన్లు హీరోలు కూడా వచ్చి తినేటోలు ఉంటారు అక్కడ
ఇదీ ఇందులో రామోజీ ఫిల్మ్ సిటీ లో ఇది మూవీ సెట్స్ కూడా ఉంటాయంట కదండి
ఆ అవునండి డీ రామోజీ ఫిలిమ్స్ ఇ చాలా పెద్ద పెద్ద షూటింగ్ బాహుబలి ఇది అక్కడనే జరిగింది కదా షూటింగ్ చాలా అబ్బో అది లోపల్ కి ఎంట్రీ కాంగానే ఖతం ఇహ మనకు నక్ ముందు చూసుకోవచ్చు ఇక మనకి ఇష్టమైన ఇంకోటి ఏందంటె నైట్ పూట ఆ ఈవెంట్లు జరుగుతాయిండి మ్చ్ అబ్బా ఏముంటాయండి నైట్ చాలా బాగుంటాయి సాంగ్స్ ఉంటాది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కూచిపూడి ఇలాంటివి కూడా ఉంటాయి కదండి ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి ఓ చాలా కొన్ని వందల ఎకరాల అండి రామోజి ఫిలిమ్ సిటీ అంటే
అవును ఎట్లా అంటే మీరు ఇప్పుడు ట్రిప్ కి ట్రిప్ కె ళ్ళేటపుడు ఎట్లా వెహికిల్ బుక్ చేసుకుంటారా లేతే ఎట్లా ఎళ్తారు
లే లే వెహికిల్ సొంతంగా వెహికిల్ బుక్ చేసుకుతాం అండి ఒక డ్రైవర్ ని పెట్టుకుంటాము ఎందుకంటే మనం మ్చ్ అలసిపోతాం అంత దూరం జర్నీలు చేయాలన్నా గాని కష్టమే
ది ట్టూ కూడా ఏంటంటె అండీ చెప్పండి
ట్రావెల్స్ లా వెళ్తే మనకు సెట్ కాదండి బస్ లలా ట్రైన్లలా వెళ్తే మనకు సెట్ కాదు ఫ్యామిలీ తోనీ
అవునండి ఇప్పుడూ సమ్మర్ కాబట్టి బాగా వేడి కదండి మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ కూడా క్యారీ చేసుకుంటే మంచిదండి ఇప్పుడు పులిహోర గానీ లెమన్ రైస్ గాని లెమన్ వాటర్ గాని సబ్జా సీడ్స్ ఐడియా ఉన్నాయ అండి ఆ సబ్జాస్ ఆ సబ్ జా సీడ్స్ గానీ ఫ్రూట్ జ్యూస్ గాని మనం ఏదైనా ఒక జ్యూస్ తాగితే చాలా మంచిదండి పిల్లలకి హెల్తీ కి కూడా
ఎందుకంటే మనకు కూడా చాలా బెనిఫిట్ అండి మనకు కూడా పనికి వస్తే బయట ఫుడ్ హోటల్లా తిన్ తినే కన్నా ఆ జ్యూసులు అవి తాగే కన్నా మనం సొంతంగా ఈ ఫ్రూట్స్ కట్ చేసుకొని తీసుకుంటే బాగుంటది అట్లా
అవునవునండి అవును
బాగుంటది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా హైదరాబాద్ కు వస్తే చామినార్ చూడండి నైట్ టైం డే టైమ్ కాదు చాన్ నైట్ టైమ్ చూడండి
చామినార్ దగ్గర్లో ఉన్న బ్యాంగిల్ సైయి కూడా ఉమెన్ జ్యువెలరీ కూడా బాగుంటదన్టా కదండి
చాలా బాగుంటాయండి ఆ లైట్ టింగ్ వల్లనే మొత్తం ఫెల్ ఫోకస్ ఉంటది మొత్తం లైటింగ్ వల్లనే రెస్టోన్స్ ఉండే మ్మ్ మ్మ్ మ్మ్ బాగుంటాయి ఎందుకంటే చాలా మటుకు బిజినెస్ చేసే వాళ్ళు కూడా అక్కడ నుంచే సారీస్ డ్రెస్సులు బ్యాంగిల్స్ తెచ్చుకుంటోళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ
బంకా మజీద్ చానా పక్కపక్కన ఉంటాయి అంటా కదండి
ఆ రైట్ అవునండి పక్కపక్కన అంటే ఒక టెన్ ఆ టెన్ అంటే ఒక పద అడుగులు వేస్తే పక్కన ఏ అక్కడ పక్కపక్కన ఆనుకొనే ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడ బాగుంటు అక్క మాసు చాలా బాగుంటది పెద్దగా మేము చాల సార్లు వెళ్ళాము ఏ వెళ్ళినప్పుడల్లా చూస్ హుమ్ హైదరాబ్ అవునవునవుండి అది ఇది ఒక దగ్గర ఉంటే మంచిగా ఉంటది
సరే ఓకే అండి మరి బాయండి
ఓకే